హలో ఎడ్యునావ్ ఎడ్యునావ్ ఆంటే ఎకన్
బయ బేటాకి వాచినా హలో హలో ఇ అమ్మా ఈ సినర్లు ఉండప్ప అసలు ఆ చెప్ ఏం నేను ఏం చెప్ కు లే
ఆ
నేను ఏం చెప్పాలి
అవునా
హ హలో హలో హలో ఉమ్మ హలో హలో సిగనల్ సన్నద అగ్రమ్ ఉరా ఊ
సిగ్నల్స్ సిగ్నల్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి నాకు
సిగ్నల్స్ ఉన్న దగ్గర సిగ్నల్స్ వున్నా దగ్గరకో నా ఒక బీవ లేపకు నె కర్జెత్తా
ఓయ్ కట్ జేయకు సిగ్నల్స్ వున్నా గానే ఉన్నా
వాష్ అనిపిస్తులే పాడ అనిపిస్ తబే హలో
ఇన్ బిత్తలెదా హలో
ఆ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు ఎంత
ఆ ఆ చెబూ
ఉమ్ చెప్
తినవ తిన్నావా
తిన్న
తిన్నవా
తిన్నా నువ్ తిన్నానా
ఆ తిన్నా
నూ దిన్నవా
తిన ఎం కర్రీ
ఆ చిక్కుడుగాయ మీది చిక్డుకాయ ఏది య
అది ఇంకరి బీరకాయి
బీరకాయ ఆ అంటే అదే పనిగా
ఆ ఏమంటున్నావ్ ఆ
కాలేజీకి ఎందుకు రాలే
ఉత్తినే
ఉత్తిగానే ఎందుకు
ఉత్తిగా అంటే ఉత్తిగానే
ఉహు
ఉహు హు హు హు హు హు హ్మ్
ఇంకా మరి ఏం చెప్పాలి అబే
కీర్తన ఎమ్ అంటుంది
ఆ
ఎమ్ అంటుంది హు మి కీర్తత్ అంటుంది అంటే ఆ
ఏ మనట్లే అంటే చెవుటా
నువ్వు సగం మెల్లగా మాట్ గాళ్ళల్లే గులుకుంటున్నావ్ బర్లెలెక్క అర్సు హ
నం జోడు నిం కట్ చేస్తా ఇగో
ఏమైందే మాట్లాడితే చెప్ప అట్లుంటే ఏ మా
గట్టిగొర్రలన
అరేమి మరి ఇక్కడ సిగ్నల్ త్తలే మరి ఎం చేద్దాం మాట్లాడ్ ఫ్రీగా మాట్లాడదామని ఊడ్డే చెప్తావ్
మీకే అనిపిస్తలే మీరు మాట్లాడు తున్న హం
నాకే ఏంది వినిపిస్తుంది నీకే వినత్తలేదు
ఆ మరి మాట్లాడుతున్న కూడా మాట్లాడుతాలే అంటావ్
మొతునా ఇ వస్తుంద మీది
వస్తుంది
హలో
హలో
టీవీ వస్తుందా మీ టీవీ మీ టీవి వస్తుందా ఎం సినిమా ఒతంది టీవీలా ఎం సినిమా ఒత్తంది టీవీలా సుడపోయినవు నువ్వన్న బైట్ రా సిగ్నల్ ఉన్నదా ని కాడ
బయటనే ఉన్నా నేను ఫుల్ ఉంది సిగ్నల్ ఆ ఎక్కుత ఫుల్ ఉంది
ఇల్లె క్కు ఇల్లు ఫైకి వోయి కుసో అవునా మ్ హు హ్మ్ ఓయి ఎందికి వొరుతున్నవ్ అట్లు జేసింది కూలుగుండు కూల్ గా మాట్లాడు
మాట్లాడితే అట్లా యేస్సున్నా
అందరు ఎట్లా యేస్సరు అందరు ఎట్లా యెస్తరు అందరు ఎట్లా యేస్సరు
నందా సిగ్నల్స్ ఉంటయ్ నీ దగ్గరనే ఉండవ్
అయ్యా ఛీ
హ్మ్ వెేంది చీ
నాగేంలే వన్ నోవ సిగ్నల్స్ సిగ్నల్స్ నాగనే లేవంటున్నవు అంటున్నా
నీదగ్గరనే లేవ్వు
పె ల్లెటూర్ లో పుట్టామండి పల్లెటూర్లో పెరిగామండి
ఏంటిది ఏంటిది
పల్లెటూర్లో వుట్నం ల్లడూర్ లో వెట్నం సిగ్నల్స్ లేవ్ ఇగ ఏంజేయాలండి ఇబ్బంది వడుతున్నాం. ఒక టవర్ రేపిరా అండి టవర్ ఏపియి ఒక టవరు
వేపిస్తా
మ్మ్ ఏ మా అమ్మ ఏం జేస్సుంది
మ్మ్ ఎందుకు మాట్లాడుతవా
ఇయ్యి ఒసారి మాట్లాడుదాము
నిజంగా మాట్లాడుత
ఇజంగా మాటాడతా పో
ఇయ్యల్ల
అత్తయ్య గారు నమస్కారం అంట
అబ్బే
చెప్పండి అల్లుడుగారు అంటది ఇగ కతం ఇగ మాట్లాడే మాట్లాడం
ఆ అవును
ఆ
అవును అవును
మ్మ్ హ్మ్ హ్ హుహూ ఇంకా
హేం లేదు
మ్మ్ హ్మ్ హు హూ హ ఉ
ఏంలేదు
కిందే నా భోజనం చేసారా
చేసాను చేసాను
ఎక్కడ నడుప స మీరు
జన జన్కుమన్నది ఫైవ్ థౌసండ్ సెట్ చేయచ్చు కాద నాకు
ఆ
ఫైవ్ థౌజండ్ సెట్ చేయచ్చు కదా
ఏ వచ్చూగానీ నేనే చేతలేను గని నిదగ నాదగ్గరున్న ఇ తెలంగా
అవును
వేస్ట్ ఫెలో
ఇయ్యి నాకు ఫను ఫోన్ పే చే ఫోన్ పే చేయి ఫై తౌసన్
క్యాష్ వద్ద
వద్దు ఫోన్పేనే కావ అది ఫోన్ పేనే కావాలి వద్దు ఫోన్ పేనే వద్దు
ఎందుకు ఓరుతున్నావ్ ఎవడితండు మరి నీకు వొద్ద డను
నువ్వే అన్ని సార్లు అడుగుతున్నావు మరి
అవునా మరి నీకు ఇన్నొతుందా చెవులు బాగా ముదిరి నట్ ఉన్నాయి నీకు
మీకే
నీకే బాగా బలుస్ సింది
అమ్మా నీకు ఎన్ని సార్ల చెప్పిన బుద్ధి రాదు
అయ్యో సారీ సారీ సారీ ఫిలైనవ అయ్యో బాగాయినావా
అయినా బాగాయిన
బాగాఅయినావా
హ
అజ్జో ఇంకా
ఇంకేంది ఏంలే చదువుకోవాలే గా ఫీజు ఎట్లా కట్టాల్ నో నాకు చదవడం కూడా బుర్రకి ఎక్కదు ఇప్పుడు
అవునా
ఆ
బుర్ర పల కొట్టేసి ఎక్కించి పలగొట్టి ఎక్కించి మళ్ళ కుట్టేసి మళ్ళ పెట్టు హలో
నీ కన్ని కామెడీగానే ఉంటాయ్ ద
అన్ని కామిలే ఉంటాయా.
హు
కామండి ఇవి
ఏం లే
ఆ ఉహు
అ
ఇంకా చెప్పాలి
చెప్పాల్ నువే
హ ఇదెలా చెత్తుంది. విశరంజ్ చెత్త్ నంటే
టీవి వుస్సుంది, టీవి స్సుంది, టీవి టీవి
మీ బ్రో కా ఆఫ్ డేసా
ఆ ఆఫీసె
ఎందుకు అట్లా
ఆఫ్ డేసే ఆఫ్ డేసే ఎప్పన్నుంచో
అవునా రోజుకి కొత్తరా ఆఫ్ డే వరకు వత్తరయె రేప్